లో
ఏం చేస్తున్నారండి
ఆ ఏం లేదండి
ఆ తిన్న తిన్నారా
ఆ తిన్నమండి మీరు తిన్నారు
తిన్నామండి ఏం తిన్నారు
ఇక తినేదే తింటాంమండి ఇచ్చే దిం
ఇడ్లియా మీరే చేసారా వంట
ఇకా నేనే అంటే నేను చేయలేదండి కుక్కర్ చేసుంది
కుక్కార మీక్కు కుక్కున్నారా
ఆ కుక్ అంటే కుక్క కాదండి కుక్కర్ కుక్కర్ ఇడ్లీలుడికిచ్చే కుక్కర్ అండి
అచ్చ ఓకే ఓకే
ఆ అవునండి
మీరు ఏం చేస్తున్నారు
ఏమి లేదండి కాలియే మీరు
నేను కూడా కాలి అండి ఔ
మీరేం టిఫిన్ చేస్తరండి
ఏం తిన్నానా దోస
ఆహా బయట దాయించదా అండి
ఇంట్లోదే అండి
ఆహా మీరే చేస్తారా అండి
లేదండి నేను మా‌ పిన్ని వాళ్ళింటికి వచ్చాను అ పిన్ని చేసింది
ఆహా మీ తమ్ముడు మంచోడంట కదండి
మా తమ్ముడు అవునండి మంచోడు కాని పిచ్చోడు కొంచెం
ఆహా మీ మీలాగా అచ్చం
మాలాగా నేను చాలా మంచిదాన్నండి
ఆ తెస్తుంది లెండండి
అవునా మీరు ఏం చదువుతున్నారు
ఇక చదివిరే చదువుతున్నామండి
ఏమన్నా ట్రిప్స్ ప్లాన్ చేసారా షాపింగ్ ట్ర్రిప్స్ అలా
చెయ్యాలండి అవన్నీ అయిపోయినాయి మాక్సిమమ్ మీవి
ఏంటి అంటే ఏం చేసారు ఏమైపోయింది
అన్నీ
షాపింగ్ ఎటన్న ఎల్లార
వెళ్ళామండి అన్ని ఫోర్ ఫైవ్ షాప్స్ ఆన్లైన్ ఆఫ్లైన్ అన్ని
అవునా ఎలా ఉన్నాయ్ బయట ఆఫర్స్ ఏమన్నా వచ్చాయా లేక
ఆ వచ్చాయండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అనుకోకండి గాని ఇంకా ఉన్నాయి కొన్ని ఏదో అట్ల
అచ్చా
హ్మ్
ఏం మా డ్రస్సులు ఎక్కడికి వెళ్తున్నారు దేనికి షాపింగ్ చేశారు
ఇగా క గుడికి వెళ్తున్నాం అటు నుంచి అటు ఇంకో గుడికేళ్తున్నాం అటు నుంచి అటు ఇంకో గుడికి యెళ్తున్నాం తర్వాత బీచ్కెళ్తున్నాం
అవునా ఎట్లా మరి ఎలా ఫస్ట్ టైమ్ బీచ్కి వెళ్ళడం ఆల్రెడీ యెళ్ళార
ఫస్ట్ టైమే కావచ్చండి
మీకు తెలిదా మీరు ఎప్పుడు వెళ్లారని
లేదు ఫస్ట్ టైమే కావచ్చు ఫస్ట్ టైమే
మీరు భలే సరదాగా మాట్లాడుతున్నారండి
హ్మ్ అవునండి
మరి బీచ్ కి బసలా ఎట్లా
అన్నీ ఆర్డర్ పెట్టామం కొన్ని ఆర్డర్ పెట్టినం కొన్ని ఆఫ్లైన్ లో కొన్నాం అన్ని వచ్చాయి ఓకే సెట్
మేం కూడా వెళ్దాం అనుకుంటున్నాం నెక్స్ట్ వీక్ అలా ఉంది ప్లాన్ టెంపుల్ కి అరుణాచలం అలా యెళ్తున్నాం
హ్మ్ హు
నా కూడా ఇంకా తిరగాలి ఎక్స్పలోర్ అవ్వాలి అని ఉంది కానీ ఇంక ఏం చేస్తాం అమ్మాయిలని పంపరు కదండి
ఆ అంతే అండి అ
మీరు ఎంతమంది అండి ఒక్కరేనా
ఒక్కరం కాదు ఫ్యామిలీ పెద్ద సంతనేసుకళ్తున్నా మ
అవునా అంటే వేరే వేరే వి చాలా మందా అంటే ఎంత మంది అలా అందాదాదులు చెప్తారు కదా
ట్వంటీ టూ మెంబర్స్ తేనా వెళ్తున్నాము అ
అవునా సెవెంటి టూవా బస్సా ఏంటి
ట్రైన్ ట్రైన్ అండి సెవెంటీ సెవెన్ క్రోర్స్ అయిన వాహనంని మేము ట్రావెలింగ్కి యూజ్ చేస్
మీరు చాలా రిచ్ అండి ఆ మీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం ఫేవరెట్ ఫుడ్లాగా
ఫేవరెట్ ఫుడ్ అంటేనూ తినేదే ఇంగ ఏది పడితే అది తినుడే కానీ, బిర్యానీ ఓకే అది కూడ మంచి క్వాలిటీ ఎక్కడ పడితే అక్కడ కాదు.
నాక్కూడ బిర్యానీ అంటే ఫుల్ ఇష్టం. చికెన్, మటన్ ఏది ఇష్టం అంటే బిర్యానీ అనే చెప్త.
ఆ హా చికెన్, మటన్
ఆ
ఆ హా
ఇంకా ఏంటి విశే షాలు
ఏం లేదండి ఖాళి. ఏం చేస్తున్నారేంటి మరి రోజు?
రోజు ఏముందండీ, కోచింగ్ తీసుకుంటున్నా నేను.
కోచింగా, ఏం కోచింగ్ అండి
అంటే నేను ట్రిడ్లీ కదా, ఇట్లా సబ్ స్టేషన్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నా.
హ్మ్ షా
సర్టిఫికెట్ కోసం, ఇంగ నా వాల్యూ సర్టిఫికెట్ వాల్యూ కోసం, నాకు ఎక్స్పీరియన్స్ కోసం,
మ్మ్ హు ఓకే ఓకే
ఈ మధ్యనేమైనా మూవీస్ చూశారా!
మూవీసా లేదండి ఒక్కటి కూడా చూళ్ళే. చూసినా కూడా సగం సగం, చూస్తే ఫుల్ గా టీవీ లోనే అది. అంతే ఏదో ఒక్కటో రొండో కావ చ్చు
నేను ఒక వెబ్ సిరీస్ చూసానండి సూపర్ ఉంది
ఆ వాళ్ళే కదండి తేడ తమిళ్ వాళ్ళు యూట్యూబ్లో
ఇది ఆ అవునండి మస్ట్ డేట్ ధ ప్లే బాయ్ చాల బాగు దండి తేడ ఎం డి పి టి అంటే మస్ట్ డేట్ ది ప్లే బాయ్ అని ఒక వెబ్ సిరీస్ అండి చాల బాగుంది.
ఆ హా ఓకే ఓకే
స్టోరీ ఏంటంటే, వాళ్ళ ఫ్రెండ్లని ప్రొటెక్ట్ చేయనికి తను వాళ్ళ ఫ్రెండ్లని లైన్ లో పెట్టాలనీ, బెస్ట్ ఫ్రెండ్ ని వీడు అలా చాల బాగుంది. మీకు చూస్తే తెలుస్తది ఇక నెక్స్ట్ స్టోరీ చెప్పకూడదు మీరు చూడలేదు. అది అవ్వని నెక్స్ట్ మంత్ ఎల్తున్నాం సెవెంటీ టూ మెంబర్స్ ట్రైన్ అన్నారు కదా, డౌన్లోడ్ చేసుకొని ట్రైన్ లో చూడండి. టైం పాస్ అయి
ఆ మళ్ళ చూస్తే ఎవడో క్కడు గ్యాప్ లో కొట్టేస్తరండి అందుకే చూడాలి, ఇం మన ఫోను ఆ కథ ఆగంలో చూస్తామో, చూడలేమొ చూద్దాం.
ఆ మరి ట్రైన్ లో ఎళ్తున్నారుగా అంత మం ది ఏమైన్నా గేమ్స్ అలా ఏమైన్నా ప్లాన్ చేశారా ట్రైన్ లో ఏం గేమ్స్ ఏ టై
ఆ గేమ్స్ ఒక్కటే త క్కువ అండి ఒకరు బి త్రీ, ఒకరు బి టువెల్, బి థర్టీన్, ఇక అటు ఇటూ గేమ్స్ కే సరిపోద్ది మాకు.
లే అంటే జనరల్ గా ఉన్న దగ్గర గ్యాదరప్ అయ్యి ఆడుకోవచ్చు కదా.
ఆ వెళ్ళడమే అండి నేనైతే అ టు ఇటు తిరుగుతూనే ఉంటింగ, వచ్చేటప్పుడు బాగుంటది. రిటర్న్ల అందరం ఒక దగ్గరనే
కానీ ఇది ఇబ్బందిగా ఒక దగ్గరయినా, అంటే రెస్ట్ ఉండది కదా వెళ్ళ వచ్చేసరికి.
ఆ
అంటే వెళ్లి టెంపుల్స్. అన్ని తిరిగి జర్నీ జర్నీ చేసి.
ఆ రెస్ట్ రెస్ట్. ఓకే ఓకే కరెక్ట్.
అట్లా పాడు. అందుకే వెళ్ళేటప్పుడు. నేను అప్పుడు మా మమ్మీ వాళ్ళు. మేమ అందరం తిరుపతి వెళ్ళేటప్పుడు. మా పెద్దనాన్న వాళ్ళ. ఒక కంపార్ట్మెంట్ మేము ఒక కంపార్ట్మెంట్. నేను మా మామయ్య వల్ల కూతురు. ఇద్దరం అక్కడ ఎండ్ నుంచి ఇక్కడఎండ్, దాకా పొయ్యేది వచ్చేది. పొయ్యేది వచ్చేది. తిరుపతి ఎళ్ళినప్పుడు. ఇ షిరిడి వెళ్ళినప్పుడు అలానే పడేది. వాళ్ళ ఏమో ఏసి మేమేమో. జనరల్ నడలాల్ల. బుకింగ్ ఇందులో,
ఉహూ ఇంగ అల్లనే ఉంటది. ఇగ అప్పుడప్పుడు ఒక కాడ అయితే అందరికి అప్పుడప్పుడు. వేరే వేరే అయితే అంతే ఇగా,
హూ. మీకు ఆ అక్కలు ఎవరైనా ఉన్నారా అండి
ఆ ఉన్నారండి.
అవునా అండి. ఎంతమంది అక్కలు,
ఈగ ఉన్నారు లేండి. ముగ్గురో నలుగురో ఇగా.
అవునా అందులో. ఎవరంటే ఎక్కువ. ఇష్టమండి మీకు,
అందరండి మనకు. అల్ ఆర్ ఈక్వల్,
అయ్య అలా ఎందుకు చెప్తారు. ఒక అక్క బాగుంటదని. అంటే ఉన్న దాంట్లో ఒకరు. బాగుంటారు కదా అలా,
ఆర్ ఆర్ ఈక్వల్. అల్ ఇస్, వెల్.
నాకు ఉన్నాడండి. ఒక తమ్ముడు ఊకె నన్ను. టార్చర్ చేస్తాడండి
ఊ తమ్ముళ్ళు అంతే మంచోళ్ళు,
మేము ఇద్దరం గేమ్ ఆడుతాం. ఆడు నన్ను పిలుస్తాడు. నేను వస్తున్నా వస్తు
అనుడేగాని అసలు. ఇగ బో, చూడు అనేవు ఉండనే ఉండదు. ఇగ మల్ల ఫోన్ చేస్తానే. గ్యాప్ లో ఉంటారు,
అంతే అండి ఫ్రీ ఫైర్రు,
ఆ ఆడతాం ఆడతాం
అవునా అ మరి,
ఆడతాం కానీ. మా టీం ఉంటేది. ఒక్కనికి ఆటరాదు కానీ, ఫ్రీ ఫైర్ అనంగనే. ఎగేసుకొస్తారు,
అది అ అట్లా ఏదో ఫన్ కోసం. కావచ్చు మా టీమ్ కూడ. సేమ్ అలానే ఉంటది. మస్తు ఎంజాయ్ చెత్తమేము, ఒకడు ఉంటాడు మా బ్యాచ్ లా, అన్ని ఆడుకుంటామండి. మేము కాల్ చేసి మా తమ్ముడు. నేను ఘోరంగా ఆడుకుం, వాడు పాపం చే.
ఆ వాడి తమ్ముడు కాదు. మనోడే,
అవున ఇలా చేస్తాం. కాట్ చేస్తాం. కాట్ చేస్తాం అందరికి, మేము అవును. ఏం చేస్తున్నారు అట్లా ఏమంటే చాలా బావుంటటది టైం పాస్ అది
హ ఏస్ ఆ బావుంటయి
అలాగే గేమ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అండి
ఇ ఆడడమే అట్లా ఆడతా ఉంటే అప్పుడప్పుడు బోరు కుడుస్తుంది అప్పుడప్పుడు ఊకే
ఈ మధ్య ఆడార మ నాకేమో
అంటే ఫ్రీ ఫైర్, బీ జి ఎం ఐ అట్లట్లా వేరే గేమ్స్ అంతే ఐపోయింది.
అవునా బి జి ఎం ఐ కూడా ఆడతారా మీరు
ఆ ఆడతంగా
ఇప్పుడుఓ ప్లేయరా అండి మీరు
ఎమ్మయి అట్లా న ప్రోపర్ అడ్జస్ట్ చేయదు అట్లా
టైమ్ పాస్ కన్నట్టు
ఆ
సర్లే అండి మరి
ఆ సరే బాయ్ అండి అన్